హలో విన్పిస్తుందా ఏం చేస్తలే
ఆ డైలాగ్ తప్ప ఇంక వేరేది రాదా నీకు
రాదండి మీరేం చేస్తున్నారు
పండుకున్నాం మీరు
నేను వాకింగ్ చేస్తున్నా
తిన్నవా
తిన్న తర్వాతనే ఏదో వాకింగ్ చేసేది
ఆ ఎందుకట్లా రుడ్గా మాట్లాడుతున్నావ్
నేనేం రూడ్గ మాట్లాడుతున్నా
తిన్న తర్వాత తిన్నావా అని ఎంత మంచిగా అడిగింది ఎంత ప్రేమగా నాకేం తెలుసు నువ్వు తిన్నవో లేదు నాకు ఎట్లా తెలు స్తది
అయ్యో తిన్నా తిన్నా మీరు తిన్నారా
తిన్నా ఏం కూర
సాంబార్ మున్నకాయ్ కర్రీ
మ్ మా దగ్గర మిల్ మేక మిల్ మేక్
మీల్ మేకర్
మిల్మేకర్ మిల్మేకర్ ఏం చేసుర్రు
చెప్పిన కదండి వాకింగ్ చేస్తున్నా
హలో
వాకింగ్ చేస్తున్నా తిన్న తిన్న తర్వా త హలో విన్పిస్తలే
మీ ఇంట్లో లంతా మంచిదేనా మరి
ఆ అందరు బావున్నారు
మ్ హు
మీరు తిన్నాక వాకింగ్ జేయారా అండి
అలవట్లేదండి హెల్త్ అవసరం లేదండి
ఎందుకు
తిన్నాక తిని మెట్లెక్తేనే అరిగిపోతది
అయ్యో మళ్ళీ తినాలప్పుడు
పేన్ మళ్ళా తినేసి మళ్ళీ ఎక్తే మళ్ళా అరిగిపోతది
ఎక్కువ తినాలి తిన్నప్పుడే
అప్పుడు కడుపులో పట్టది
అయ్యో
మ్ మీకు అయ్యే తప్ప ఏం రాదా అండి
రాదండి తిని పైకి తెచ్చుకోవాల అన్నం తిని పైకి తెచ్చుకోవాలి మెట్లేకినంక రూమ్కి వస్ సర్ గదా తిని మళ్ళీ వాకింగ్ చేయాలి
పెట్టనికి
ఏం గాదు పెడ్తారు పైసలు కడతలేరా మీరు
వర్షం తగ్గిందా అండి
ఆ తగ్గింది మీ సైడు
మా సైడు కూడా తగ్గింది కానీ మళ్ళ వస్తుందేమో వర్షం
ఉమ్ హు బయటకి వెళ్ళట్లేరా మరి
ఈ టైమ్ లో బయటికి ఎందుకు వెళ్తామండి
ఓ ఆ రేప్ ప్లానింగ్స్ ఏంటి మరి సండే ఎటు యేళ్లట్లేదా
ఆ
ఆ
ఏం బయటికి పోదాం అనుకున్నాం పోవాలి
బయటకెళ్ళలి రేపు నీ ప్లాన్స్ ఏంటి
మీ ఫ్రెండ్స్ ఏం లేదు సిప్ సింపుల్ గా తినాలి పండుకోవాలి
అంతేనా మీ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళట్లే
ఉమ్ లేదు మీకు బిర్యానీ చేయడం వచ్చా అండి
నాకు వంటనే రాదండి వంటనే రాదు అయినా బిర్యానీ నేను వండా
ప్రిపేర్ చేయొచ్చుగా మీమ్
వెజ్ బిర్యానీ చేస్తా నాన్ వెజ్ నేన్ నేను తినను
అయో
ఎట్లా చేయాలో చెప్పండి నేను చేసి పెడతా
సరే
ఉమ్
యూట్యూబ్ లో వస్తాయి కదండి వీడియోస్ ఫాల
యూట్యూబ్లో వస్తాయి కానీ ఇక అవి చూసుకుంటా చేస్తే ఎట్లా మీకోచ్చు కదా మీకు కొచ్ చ్చు కదా మీరు చెప్తే నేను చేస్తా యూట్యూబ్లో కూడా అదే చెప్తారు
ఏముంది ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకొని
ఉమ్ హు అంటే నార్మల్ రైస్ తోని చేయద్దా అండి
నార్మల్ రైస్ తోటి చేసుకోవచ్చు బట్ అ దానికి బిర్యానీ అని అనలేం దాన్నప్పుడు
ఎందుకు
ఎందుకంటే బిర్యానీ అంటే బాస్మతి రైస్ కొంచెం ఆ రైస్ వేరే ఉంటది నార్మల్ రైస్ వేరే ఉంటాది బిర్యానీ
ఓకే ఓకే ఉమ్ మీరు ఎప్పుడైనా వండిరా
వండిన బగార రైస్లా చేసుకొని స్తు అది తీసుకొని ఒక నైంటీ పర్సెంట్ అట్ ట్లా కుక్కా ఎవరు రేసి కుక్ చేసుకోవాలి ఆ తర్వాత
ఉ
చికెన్ తాలపు ఇట్లా మంచిగా పోపు వేసేలా వేసి ఆ కర్రీతో కొంచెం గ్రేవీ దగ్గరకు రాంగానే ఆ నన్టీ పర్సెంట్ ఉడ్కినా బాస్మతి రైస్ ని చికెన్ తోటి దమ్ చేయాలి ఆ మంచిగా ఒకటి మూత గట్టిగా పెట్టేసి ఇప్పుడు చికెన్ ఇంకా ప్లస్ నైంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ ఉంటంది కదా బా అదే మొత్తం ఒక మూత పెట్టి పెట్టేసి క్లోత్ ఆ క్లోజ్ చేసేసి పైన మూ మూత పెట్టి ఆన్ల లోపల గాలి ఏం పోకుండా బయట దాని మీద నుంచి ఏదైనా ఒకటి దీని తటోన్న ఒక దాని తోటి కవర్ చేసేసి పైన ఏదైనా గట్టిగా పెట్టాలి అది దమ్ అయితది బిర్యానీ రెడీ ఒక థర్టీ మినిట్స్ తర్వాత
మీరు ఎప్పుడొస్తారు మరి మా ఇంటికి ఎప్పుడుస్తారు
నువ్ నువ్వు తీసుకొని రావచ్చు కదా నా దగ్గరకి ఇంటికి ఇంటికి ఇంటికి ఇంటికిస్తనే చేసిస్తారా అండి
ఆ మరి ఇంటికోస్తేనే చేసి పెడతారు
చేస్
అంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలువదు కద అండి అట్లా అందుకే ఇంటికి రమ్మని చెప్పినా
నేను లొకేషన్ పెడతా అండి మీకు
ఉమ్ సరే అండి ఈ రోజు మా హాస్టల్లో పాన్ పాన్ తిన్నారు పేటిర్రు పాన్ తిన్నారా మీరు ఎప్పుడన్నా
హుహు తిన్నా నేను మొన్న మా తమ్ముడు తీసుకొచ్చిండే నా కోసం బయట నుంచి అది మస్తు పెద్దగా ఉంటది అది ఇంకా చాలా పెద్దగా ఉండే అది నా నోట్లో ఫస్ట్ పట్టలేదు దన్నీ తినంగా తినంగా ఒక దగ్గర దగ్గర ఒక అర్ధగంట తిన్నదాన్ని ఆ పాన్ని
అమ్మో
ఉమ్ బాగుండే ఫస్ట్ టైం ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు రకరకాలుగా ఉండే లోపలంతా
నేను ఫస్ట్ టైం తిన్నా రకరకాలు ఉంది పడేసిన
బాగుంటది మళ్ళీ మొన్న మొన్న ఆ నిన్న తిన్న నిన్న పెట్టిర్రు మాకు
చేస్తున్నారండి
ఏం లే పండుకున్న మీరు టైం చూసుకో
ఏం చేస్తలే ఖాళీ మీతోనీ ఫోన్ మాట్లాడుతున్న
టైం ఎంత అయితుందండి
టైం టెను టెన్ అయితుంది మీ ఫోన్ లో టైమ్ కనిపియ్యదా అండి
లేదు మీ ఫోన్ లో ఎంత అయితుందా అని అడగనికి
అబ్బా మా ఫోన్ లో కూడా గంతే అయితది టైమ్ ఇండియా మొత్తం అంతే అయితది
మా ఫోన్ లా మీ ఫోన్ లో ఏదన్నా డిఫరెంట్ ఉంటదేమో మీ ఫోన్ లో ఏదైనా డిఫరెంట్ ఉంటదేమో అని మీరు జాతిరత్నాలు మూవీ చుడలేదా అండి
చూడలేదండి
అందులో చూడండి మస్తు ఉంటది అ మూవీ అసలు ఫుల్ కామెడీ ఉంటది ఆ మూవీ
అంటే చూసినా కానీ సగం సగం చూసినా అంత
అందులో రాహుల్ రామకృష్ణ అని ఒకతను ఉంటాడు
ఉమ్
అతను ఇట్లనే ఊకే వాళ్ళ ఒక అమ్మాయి తోటి కాల్స్ మాట్లాడుతాడు అన్నమాట అయితే ఆ ఆ అమ్మాయి తోటి వానికి బ్రేకప్ అయితది అప్పుడు వాడు అంటాడు ఈ డైలాగ్ వేస్తాడు అంటే ఆ అమ్మాయి తోటి ఆ ఆ వాడు ఇట్లా నార్మల్గా కాల్స్ మాట్లాడేటప్పుడు ఇట్లా పికప్ లైన్స్ లేక పులిహోర కలపడం లాంటివి ఉంటాయి కదా అట్లా అట్లా మాట్లాడేటప్పుడు నీ వాచ్ లో టైం ఎంత అయితుంది అనుకుంటా ఉంటాడు
ఓహో ఇప్పుడు అదే డైలాగ్ నా గోట్టి
అందులో మోస్ట్ ఫేమస్ డైలాగ్ ఏంటిదంటే అవును అందులో ఫేమస్ డైలాగ్ ఏంటంటే ఆ అదే వాళ్ళు ముగ్గురు జైలుకు పోతారు వాళ్ళు ఆ ముగ్గురు వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట వాళ్ళు జైలుకి పోతారు అయితే అక్కడ జైల్లో ఒక కానిస్టేబుల్స్ ఉంటారు కదా
ఆ అవును ఒక జోక్ ఉంటది కదా నాకు కూడా తెలుసు
ఆ కానిస్టేబుల్ వాళ్ళ నాన్నమ్మ చనిపోతది అయితే హీరో ఏమంట హీరో పోయి వాని తోటి మాట్లాడతాడు నవీన్ పొల్లిశెట్టి
గుండె ఎందుకు కొట్టుకురు అంటే మా నాన్నమ్మ చనిపోయిందని అంటాడు ఆయన
ఆ గుం గుండు కొట్టుకున్నారు అందుకు చచ్చిపోయిందా అంటారు
మొత్తం అట్లానే ఉంటదా అండి జోక్స్ జోక్స్
వాఆ ఫుల్లీ జోకులు ఉంటాయి ఆ సినిమా చూసిన మొత్త మొత్తం నవ్వుతనే ఉంటావు ఆ సినిమా మొత్తం నవ్వుతనే ఉంటావు
అవునా సరే అండి
ఆ సరే